హలో బాగున్నా అక్కా బాగున్నా కాక మీరు
బాగున్నా
ఏం చేస్తున్నారక్క
ఏం చేస్తున్నావ్ హలో హలో తమ్ముడు హలో హలో హలో
హలో హలో హలో హలో
తమ్ముడు మాట్లాడట్లేదెందుకు
ఆ వినపడుతుంది అక్క చెప్పండి ఏం చేస్తున్నావ్ ఏం లేదక్క ఖాళీగున్నా అవునా ఉమ్ అమ్మ నాన్న ఎడ్పొయిండ్రు ఇంటికాడే ఉన్నారు అక్క బాగున్నారా బాగున్నారు అక్క అందరు బాగా ఎండగొడుతుంది కదా అవును
అమ్మను ఎండకు ఎటు వెళ్ళకు అని చెప్పు
లేదు లేదు ఎటు వెళ్ళట్లేదు అక్క ఇంటికాడే ఉన్నారు చాలా ఎండ కొడుతుంది అసలే ఎటైనా పోవాలంటేనే భయమేస్తుంది
అవును అమ్మను ఇక్కడ రమ్మనక పోయినా ఒక టూ డే టూ డేస్ వెళ్ళి పోవచ్చు కదా ముచ్చి వెళపోవచ్చు కదాని తమ్ముడు హలో హలో తమ్ముడు నీ వాయిస్ వినపడట్లేదు హలో హలో హలో హలో హలో తమ్ముడు హలో హలో
హలో అక్క వినబడుతుందా ఏమైంది న్యూటల వెళ్ళిందా ఏంది మరి కాల్ లే లేదు బానే ఉన్నది నా వాయిస్ నీకు వినపడుతుందా వినబడుత్ తుంది ఇప్పుడు ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా టు మినిట్స్ లేదు
అవునా మీరు ఫోన్ లో డేటా మంచిగా ఉందా
లేదు లేదు ఇక్కడ కొంచెం సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉంది అందుకని అవునా ఆ తిన్నావా తిన్న తిన్న అక్క మీరు తిన్నారా
తిన్నాం
ఒకే ఏం చేస్తున్నారు నేనేం చేయట్లేదు ఇంకా సామాన్లు ఎంట్వన్న ఏసుకుంటా కడిగేది ఇప్పుడు
హామీ పథకం పని ఉండే గాని ఈ ఈ రోజు లేదు ఒక మూడు వారాలు జరిగింది పని ఇప్పుడు లేదు ఇవాళ ఉందనుకున్నాం అక్కడ వద్దామనుకున్నాం ఆ పని లేకుండ ఉంటే హలో హలో
హలో హలో హలో ఆ అక్క అవునవును ఫోన్ కొంచం సిగ్నల్ రావట్లే అందుకని ఇక్కడ ఇంకేంటి మరి విశేషాలు విశేషాలు ఏం ఉంది అక్క ఇంటికాడే ఇక ఎండ వల్ల ఇంటికాడే కూర్చున్నావు ఇంటికాడే చేస్తున్నావు ఇక రోజు గోరలకి పోతు
హలో